హలో
హలో
హలో
నమస్కారం అండి
నమస్కారం మేడమ్ బాగున్నారా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మేడం ఏం చేస్తున్నారు మేడంమ్ హలో హలో
హలో
ఆ ఏం చేస్తున్నారు మేడం మీ వాయిస్ వినపట్టడం లేదు
ఆ ఏం లేదండి మీరండి
ఏం లేదు మేడం ఇప్పుడే వర్క్ అయిపోయి కూర్చొని ఉన్నాను పిల్లలకు మసీదుకి పంపించి
హలో
ఆ చెప్పండి మేడం వినిపిస్తుందా నా వాయిసు
ఆహా అయిపోకె ఓకే అండి
అది మీదే వినిపించట్లేదు నాదైతే అడవులుగానే ఉంది
ఆ ఇప్పుడే వినిపిస్తుంది మీది కూడా
అయిపోయిందా మేడం వర్క్ మీది
ఆ అయిందండి మీర అయ్యిందా
ఆ అయిపోయింది మేడంమ్ ఇప్పుడే పె పిల్లలు వెళ్ళారు మసీదుకు
అవునా
హు ఇక సిక్స్ ఫార్టీ ఫైవ్కి వస్తారు మేడంమ్ వాళ్ళు
అవునా అండి ఈ రోజు మనం పల్లె అందాల గురించి తెలుసుకుందామా అండి
ఆ చెప్పండి మేడం
ఆ నాకైతే పల్లెటూరు అంటే చాలా ఇష్టం అండి అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అసలు
హ
అందుకని చాలా ఇష్టం మీకండి
నాకు కూడా ఇష్టమే మేడం కాకపోతే కొంచెం మాది టౌన్ అంత పల్లెటూర్ కాదు అంత సిటీ కాదు మేడం
ఆ మా అది
అవునండి హ పల్లెటూర్లలో లేరు మ మందం ఎవరు లేరు మాకు కొంచెం టౌన్లలోనే ఉన్నారు మాకు పొద్దుటూరు మైదుపూరు ఇలా ఇటుసైడ్ హు అందరి కోసం నాకు పల్లెటూరు చెప్పండి
ఆ అక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది కదండి
అవును మేడం మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో పాఠల్లో అయితే చాలా బాగుంటుంది మేడం
ఆ అవునండి నిజమే అసలు నేను ఒక నాలుగైదు సార్లు వెళ్ళాను అసలు చాలా బాగుంటుంది ప్రశాంతంగా అ ఇస్తుంది ఆ పచ్చదనం చెరువులు కాల్వలు
హు
చాలా బాగా అనిపిస్తాయండి ఆ పక్షుల రా కలకిల రావాలు
ఉ
అలారం లా అవి ఇవి ఏం అవసరం లేదు కదండి అక్కడైతే పక్షుల శబ్దాల తోటి మనం నిద్ర లేవచ్చు ఆ ఇక్కడైతే బైక్ కులు కార్లు వెహికల్స్ వీటి తోటి వీటి సౌండ్ల తోటి నిద్ర లేవాల్సి వస్తుంది కదండి
అవును మేడం ఎప్పుడు పొల్యూషన్ లోనే ఉండాలి అక్కడైతే గనుక మనకు పచ్చటి పొలాలు ఉంటాయి చల్లగా గాలి వస్తా ఉంటది
అవునండి అసలు పల్లె అందాలే వేరు
ఏమంటే ఈ టౌన్లకు అలవాటు పడి మర్చిపోతున్నాం గాని కానీ మంచి ప్రకృతి అనేది పల్ల పల్లెల్లోనే ఉంది మేడం
ఆ అవునండి నిజమే మళ్ళీ పిల్లలు కూడా అక్కడ పిల్లలు గాని పెద్దలు గాని ఎంత మమతానురాగాలు ప్రేమ అను బంధాలతోటి ఉంటారు
అవును మేడం వాళ్ళ ప్రేమలే వేరు వా ఒకరు మా వాళ్ళ వాళ్ళు ఒకరు చనిపోయింటే నేను పోయాను మేడం పల్లెటూరుకి అ అక్కడ అయితే గనుక వాళ్ళు అసలు ఒకరింట్లో చనిపోయి బాధలో ఉంటే ప్రతి ఒక్కరు చేస్త అల మొక్కరు వంట వచ్చిన చుట్టాలకు చూడ్డాని కోసం వచ్చిన వాళ్ళందరికీ అసలు మేము ఎవరో కూడా తెలియదు ఆ ఊర్లో వాళ్ళు అలా పిలుస్ స్తున్నారు రండమ్మ ఎవరికైనా ఈ ఈ ఈ చావనేది ఉంది కాబట్టి వాళ్ళు బాధలో ఉన్నారు మా ఇంట్లో ఉండండి తినండి అనేసి మన బంధువులు లెక్క వాళ్ళు మాట్లాడుతున్నారు కదా
అవునండి నిజంగానే వాళ్ళు అలానే మంచిగా ప్రేమా అనుబంధాల తోటి ఉంటారు
అదే టౌన్లలో అయితే గనుక ఆమెకు పెడితే మాకేం వస్తది మాదే ఖర్చు అయిపో తుంది అనే భావంతో ఉంటా
ఆ అవునండి నిజమే అలానే అంటారు
వందల మంది వచ్చారు మేడం ఒక ఒక్కరి ఇంట్లో ఇరవై ముప్పై మందికి వంట చేసి వేస్తున్నారు మేడం వాళ్ళు
ఆ అలానే ఉంటారండి ఆ పల్లెటూర్లలో అలానే ఉంటుంది మన టౌన్లలో అయితే ఎంత పిలిచినా కూడా రారండి అసలు ఏదైనా ప్రోగ్రాం మనం పెట్టుకుంటే పల్లెటూర్లలో తే అడకముందే సహాయం చేస్తారు కానీ ఇక్కడ అసలు అడిగినా కూడా రారు
రారు మళ్ళీ కుళ్ళు మేడం చేసుకుంటున్నా కూడా వాళ్ళు బాగా బతు కుతున్నారే వాళ్ళని ఎట్ల ఎట్లా తొక్కాలా వాళ్ళని ఏం విషయంలో నెగిటివ్ చెయ్యాలా వాళ్ళను ఎప్పుడెప్పుడు వాళ్ళు నష్టాల్లో దిగుతారు అనేదే వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం
ఆ అవునండి నిజమే ఇప్పుడు ఈ రోజులు అలాగే ఉన్నాయ్
పట్లో అయితే అసలు నోరు మెదిపితే గొడవలే అవుతున్నాయి మేడం ఇప్పుడు మంచికి చెప్ చెప్పినా గొడవకే వస్తారు చెడు చెప్పినా గొడవకే వస్తారు ఏమని సైలెంట్ గా ఉంటే ఆమె ఎవరికి చెప్పదులే
ఆ
అని అట్లా అంటారు సైలెంట్ ఉంటది అన్నట్టు చెప్తారు సరే అని ఏదైనా సలహా ఇచ్చినామా మాకు చెప్పేటోళ్ళు అయిండ్రు అంటారు మంచి చెప్తే చెడు చెప్తే ఎప్పుడు ఎప్పుడెప్పుడు మనం నాశనం అవుతామా అని కోరుకుంటుంది అంటారు
అవునండి నిజమే నేనైతే ఇది బాగా గమనించాను
ఈ ఆ చుట్టాలలోనే మేడం అది మన రిలేటివ్స్ లోనే మన వాళ్ళు చెల్లి వాళ్ళు మ్యారేజ్ లో అయితే ఎవరి యక్కా ఎవరి చెల్లెలు మేడం
అవునండి
వాళ్ళ సంసారాలు వాళ్ళ హస్బెండ్స్ తో వాళ్ళత్త మామలుతో తో ఆ ప్రేమలు వెళ్ళిపోతాయి మేడం పెళ్ళి కాకముందు ఉన్న ప్రేమలు పెళ్లితో వెళ్ళలిపోతాయి
అవునండి నిజమే
ఉ తర్వాత వాళ్ళ లైఫ్ ఇట్లా వాళ్ళ భర్త చెప్పిందే వింటారు కాగాని మా చెల్లి కదా మా అక్క కదా అని ఆలోచనారు చేయరు మేడం
అవునండి అసలు పట్టిచ్చుకోని కూడా పట్టిచ్చుకోరు సరిగ్గా
అది మనీ ఉంటే వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టు ఉంటే పట్టించుకుంటారు మేడం వాళ్ళు కొంచెం హై లెవెల్ లో ఉండి మనం కొంచెం లో లో ఉన్నాం అనుకోండి
ఆ
కా అసలు ఎవరో అన్నట్టు చూస్తారు ఒకవేళ మనం వెళ్ళి ప్రేమగా ఏదన్న ఫంక్షన్స్ పడి పని చేస్తున్నా కూడా వాళ్ళ దృష్టిలో ఎలా కనిపిస్తామంటే వాళ్ళు రిచ్ గా బతుకుతుంటే వాళ్ళ కింద మనం పని మనిషి లాగా పని చేస్తున్నట్టు ఫీల్ అయిపోతరు ఫీల్ అయి ఇంకా ఎక్కువ పనులు చెప్తా ఉంటారు
అవునండి ఇది కూడా నిజమే అస్సలు
అయ్యో కొంచెం లో లో ఉన్నాం అనుకోండి పనులు మనకే చెప్పి ఒక పని మనిషిలా చూస్ స్తరు వాళ్ళకంటే కొంచెం హై స్టేటస్ లో ఉన్నాం అనుకోండి
హు
ఆ ఇది కావల్నా అది కావల్నా అని వాళ్ళే సర్వ్ చేస్తారు
ఆ అవునండి నిజమే అసలు
ఇట్లా తయారైంది మేడం అసలు సమాజం అసలు బంధువులు ఎక్కడికైనా చుట్టాల్లో వెళ్ళాలన్నా కూడా వెళ్ళ బుద్ధి కావట్లేని పరిస్థితికి వచ్చినాము ఇప్ ప్రజెంట్
హా అవునండి అసలు కానీ పల్లెటూర్లలో అలా ఉండరు మంచిగా ఉంటారు
హు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళు మొత్తం ఒక బంధుత్వం ఒక ఫ్యామిలీ లానే ఉంటారు మేడం
ఆ అవునండి నిజమే
హు
వాళ్ళందరు కలిసి మెలిసి అలా ఉంటారు కానీ ఇక్కడ టౌన్లలో అయితే అలా ఉండదు వాళ్ళయితే మంచిగా ఆరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం
మళ్ళీ వాళ్ళు ఒకరికొకరు అవి ఏమంటారు వా నవ్వుకుంటుంటారు మాట్లాడుకుంటుంటారు ఆ హేళన చేస్తుంటారు అయినా కూడా వాళ్ళు పట్టించుకోరు మేడం
అవునండి నిజమే
నవ్వుతా చెప్పినారు కదా అనేసి వాళ్ళ ఒకరికొకరు చెప్ ప్పుకుంటారే గాని ఆ ఇట్లా చెప్పింది అట్లా చెప్ ప్పిందని పగలు పెంచుకోవడాలు ఆమె చెప్తే నేను పడల్నా అని ఉండడాలలా ఏం ఉండవు మేడం
అవునండి నిజమే
అదే టౌన్ లో ఒక్క మాట చెప్పి చూడండి గొడవ దిగుతారు వెంటనే
అవునండి అది కూడా నిజమే
అసలు వీళ్ళతో మాట్లాడితే ఒకటి మాట్లాడకుంటే ఒకటి మనం ఒకవేళ ఏదైనా ఫోన్లో ఏదన్న వర్క్ చేస్తున్నామా ఏదో మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఎప్పుడు ఫోనే అంటారు ఎప్పుడు ఏమన్నా టీవీ చూస్తే ఆమె ఎప్పుడు టీవీనే వర్క్ చేసుకున్నాం అనుకోండి ఆమె ఎప్పుడు లేచినప్పటి నుంచి ఒకటే పని లేక కాసేపు కూడా కూర్చోకుండా ఏమంతా చేసుకో చూడ అంటారు ఏది చేసినా అనడమే వీళ్ళ పని
ఆ ఈ కాలం మనుషులే ప్రజలే అలా ఉన్నారండి
ఏం చేద్దాం మేడం ఈ సమాజం ఇలా మారిపోయింది మేడం రా మా మన చిన్నప్పుడు అలా లేదు కొంచెమైనా బెటర్ గా ఉండేవాళ్ళు
అవునండి
ఇప్పుడు రాను రాను ఓడ్చుకోవడం అనేది సచి ఆ తని సచ్చి పయింది ఊర్పు అనేద సచ్చి పయింది అసలు అందరికీ
అవునండి నిజమే
స ఇంకా ఎటువంటి పరిస్థితులు దిగు దిగు జారుతారో ఏమో అనిపిస్తు
ఇంకా పిల్లలందరు పెద్ద అయ్యేసరికి ఎటువంటి మనుషులు వస్తారు ఎటువంటి ఈ ఇ వాళ్ళు వస్తారు కూడా మనం అసలు ఊహకు కూడా తీసుకోలేకపోతున్నాం అసలు
ఇంకోటి వచ్చేసి మన పిల్లలు మా మనం ఉన్నంత బంధుత్వంతో అయినా ఇప్పుడున్నంత వరకైనా వీల్ళు రిలేషన్ ని మెయింటైన్ చేస్తారా లేదా అని కూడా భయంపడుతుంది మేడం ఇప్పుడే
అవునండి వాళ్ళకి అసలు రిలేటివ్స్ కూడా చక్కగా తెలియదు ఊ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాల అండి ఈరోజు మనం చాలా తెలుచుకున్నాం సమాజంలోని ప్రజల గురించి
అవును మేడం
ఆ మళ్ళీ కలుద్దామండి
ఓకే మేడం బాయ్ మేడం
ఆ బాయండి
ఉ